హొ డీదా
ఆ టీ తాగామండి పిల్లలతో హోంవర్క్
ఉ ఇవి టీరు కూడా టీలు, కాఫీలు కూడా తాగొద్దు అంటున్నారుగా
ఆ రాగిజావ
ఉ రాగిజవా దాగమంటున్నారు ఎక్కువ మీలెట్స్
డిటాక్స్ తెవే అవుతుంది బాడీ అంతా అని చెప్పి మెంతులు నానబెట్టిన నీళ్లు గట్టిగా కాచేసి ఐ తాగమంటున్నారు బాడీ మొత్తం డీటాక్సిఫికేషన్ అయిపోతుంది.
అదే అదే ధనియాలు అవి ఇవి జీలకర్ర మంచిగా సోంపు వాటరు
అసలు షుగరు అనే కంటెంట్ బాడీలోకి తీసుకున్ తీసుకోకపోవడమే చాలా మంచిదంట.
అవును అ
ఇన్కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే జగరి తీసుకోమంటున్నారు బెల్లం పొడి గాని, బెల్లం తాటి బెల్లం
హ
షుగర్కెన్ జ్యూస్ ఇలాంటివి వాడమంటున్నారు గన్నీ ప్రాసెసింగ్ జెస్సు షుగరు అస్సల పొర పాటిని కూడా వాడొద్దు అంటున్నారు.
దాని వలన ఎఫెక్ట్ చాలా దూరం వెళ్ళపోతుంది.
వైట్ పాయిజన్ అంటా షుగర్ అంటే
అవును ఇంకా మరి దాని తోటే చేస్తారు గాని అది చేసిన తర్వాత అది పాయిజన్ లాగా అయిపోతు
అవును
అంటేగద
చిన్న
అంత హెల్త్ రోజు రోజుకి ఏంటి కాలు తీససారు మిడిల్ లోనే వచ్చింది హ్యాండిక్యాప్డ్ అంట తీరా చూస్తే వాళ్ళు షుగర్ వాళ్ళను కావలు కొట్టేసారు అని అన్
నిన్న మన ఒక రియల్ ఇన్సిడెంట్ నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఇన్సిడెంట్ పోలీస్ తాయన ఆయన ఆ పోలీస్ అయిన ఆ మామూలుగా రెగ్యులర్ గా మా అటు ఇటు నడుస్తూ వాక్ చేసారు. చెప్పులు కదా అప్పుడు, ఇప్పుడ షూస్ లేవు చిన్న రే గుముళ్ళు మన ఒక లాట్ లాస్ట్ లిటిల్ ఫింగర్ కి గుచ్చుకునింది.
మ్
ఆయనకి అప్పట్లో షుగర్ అవేర్నెస్ లేదు షుగర్ ఇట్లా వస్తది అటాక్ అవుతది, పోలీసు కదా మంచిగా బాడీ ఇంగ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నవు ఏమి లేదులే అనుకున్నారు అయి జా చిన్న రేగుముళ్ళు గుచ్చుకొని ఆయనకి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ తగ్గక చివరికి మోకాలు వరకు కాలు తీసేశారు
ఓ వెరీ హారిబుల్ నొ
ఇంకా అసలు అంటే షుగర్ అంటే ఇంత ప్రమాదమా అని అప్పుడు అర్థమయింది నాకు. తెలుసుకోకపోతే ఇంత బాగా అవుతదని
నేను కూడా ఈ మధ్య ఒక ఫ్రెండ్ వాల్ల కొడుకు తనకి సెకండ్స్ లో టైపు షుగర్ అంట అదేదో డయాబెటిక్ టైప్ టూ అంట తను నైన్త్ స్టాండర్డ ఎంతో ఉంటాడు తనకి ఇంజెక్షన్ పడాలంట ఒక త్రీ ఫోర్ థౌసండ్ ఉంటదంట.
మ్
అది పడితేనే మనిషి మామూలుగా ఉంటాడంట. ఇక లేకపోతేనే ఏదో సన్నగ్ ఎక్కడ పెడితే అక్కడ పడిపోతూ ఉంటాడంట చూడు చాల చాలా అంటే చాలా బాద
తెలీన రోగాలు కోట్లున్నాయి అసలు మనకి తెలిసిన ఈ చిన్న చిన్న కొన్నే
అట్ల అంటూ ఆ అలాంటి పిల్లలు మేడం నేను ప్రతి గ్రూప్ లో ఉన్నాను చాలా మంది ఉన్నారు. టూ థౌజండ్ ఉన్నారు నేను ఉన్న గ్రూప్లన్నీ మళ్ళ పిల్లలు లాంటి వాళ్ళే ఉన్నారు అందరు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు అట్లాగ
అవును
వెకి ఏ ఇంక చదువు ఇంక ఏం లేదు. నా బాగోపోతే పంపించకూడదు కదా స్కూల్ కి అంతా వాళ్ళు. టాయిలెట్ వచ్చేస్తది కదా ఎంతగనంగా ఆపుకుంటారు వాళ్ళు కదా వామిటింగ్స్ అయిపోతాయి ఇంకా వాళ్ళకి సరైనది పడకపో తే ఇంక ఇవన్నీ సిమ్టమ్స్ అంట
అవునంట
వామిటింగ్స్ పడిపోవడము మోషన్స్ ఆటోమేటిక్ గా పడిపోతా ఉంటె, మీరు ఇట్ల ఉన్నప్పుడు పంపించొద్దు అనేసి పాపం స్కూల్లో కూడ బాగా వార్నింగ్స్ ఇస్తున్నారు.
ఇన్సల్టింగ్ గా అనిపిస్తది. వాళ్ళకి కూడ నలుగురు పిల్లల మధ్య కూర్చొని చదవాలన్నా కూడా వాళ్ళకే ఇన్ఫీరియారిటీ అనేది వచ్చేస్తది పాపం మైండ్ కూడ
అదే ఏదున్నా ఈ హార్మోన్స్ రిలీజ్ ప్రభావంలోనే ఏవైనా కూడా కదా
ఏదైనా కూడా మనం తినే ఫుడ్ని బట్టే ఉంటదంట తీసుకునే ఫుడ్ని బట్టే మనం ప్రెగ్నెంట్ అప్పుడు మన్ ఉంటాము మనం ప్రెగ్నెంట్ అప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటామో దాని ఎఫెక్టె పిల్లలకు పడతదంటా
ఓ అది మైన్ అంతె
ఇప్పుడు ఏంటంటే మనం ఇన్ఫె టిలిటి వాళ్ళిప్పుడు వచ్చి ఎక్ ఎక్కువ అయిపోయింది కదా ఇంకా అన్ని బయట మీదనే అయిపోతున్నాయి వాళ్ళకి శ్రమ ఉండట్లేదు అన్ని ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఇంక పుట్టే వాళ్ళు కూడా పాపం కొంచెం అంతా ఎఫెక్ట్ తోని పుడుతున్నారు అంత హెల్దీగా అయితే ఉండట్లేదు
ఊ చాలా డెలికేట్ గా ఉంటున్నారు మొత్తం సర్జరీల తోటి అయిపోతుంది నొప్ నోప్పులు లేవు ఏం లేవు
నిన్న నిన్న మోన్న ఒక కార్టికల్ ఒక రామచంద్ర అని ఒక ఆయన చెప్తాడనమాట షుగర్ అనేది మన ప్యాంక్రియాస్ పని చెయకపోవడం వల్ల వచ్చేది కాదు అది పని చేస్ వస్తది గాని దాని అది చేసిన పని ఆ సెల్ మనకైతే ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో
ఉ
ఆ సెల్స్ సరిగా రిసీవ్ చేసుకోపోవడం వల్ల అవుతాయంట ఆ రిస్ ఆ రిసి చేసుకునే స్వెల్స్ అన్ని కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయంట అని చెప్ అంటే మనకి నార్మల్ లాంగ్వేజ్ లో చెప్ ప్పలంటే అవి మీరు తీసుకున్న ఫుడ్ లో తీసుకున్న గ్లూకోజు డైరెక్ట్ చక్కర్లో కలిపేస్తున్నాయి ఆ సెల్లు చేయాల్సిన పని చెయకపోవడం వల్లన అలా అవుతుంది ఏదైనా సరే మనకి బయటకు పోవాల్సినయన్ని పోతేనే ఆ సెల్ అనేది కరెక్ట్ గా పని చేస్తదంట అంటే బయటికి పోవాల్సినయంటే మన ఎక్స్క్ర్రిషన్ సిస్టమ్ మొత్తం కూడా బాగుండాలంట వన్ టూ చమటలు పట్టే అంతా నీకు బాడీ నుంచి ఎన్ని విధాలుగా బయటకు పోవాలో అన్ వ్యర్థాలన్నీ అన్ని విధాలుగా బయటకు పోతేనే అవ్ పని చేస్తాయంట అంత కష్టం ఎవ్వరు పడుతున్నారు ఇప్పుడు చెమట రావట్లేదు కాన్స్టిపేషను ఉ టాయ్లెట్స్ ఆ బిజీ బిజీ లైఫ్ లో అసలు రోజు ఒకటి రెండు సార్లు అన్నా వెళ్తున్నారా లేదో కూడా తెలీదు జనాలు కొంతమంది పాపం
ఉ అవును
ఇగా ఇవన్నీ లే లేకపోవడం వల్ల ఒక్కదానికి ఒకటి వచ్చేస్తాయి నీకు ఇన్సులిన్ సరిగా పని చెయ్యి లేదు అక్కడ అంటే ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్ వరకు అన్ని వచ్చేస్తాయి
అదే చెప్పట్లేదా అన్ని ఇప్పుడు థైరాయిడ్ గాని ఇవన్నీ ఎందుక్. కు ఈట్లే మీదే ఈ హార్మోన్స్ మీదే మొత్తం. ఎఫెక్ట్ చూపిస్తుం.
అలా జరిగిపోతుంది ప్రపంచం ఎటు పోతుంది ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్. కాకపోతే ఒక్క మంచి విషయం ఏంటంటే అవేర్నెస్ అనేది వచ్. తెలుసుకున్నారు కారణం తెలుసుకొని కొంతమంది మారటనికి. ముందు అడగతే వేస్తున్నారు ఇంకొ పది పదిహెంకి. న్నేళ్లలో ఇంకొంచెం పర్వాలేదేమో అనిపిస్తది.
ఇంకోటిలే. ఏమంటారు ఇలా ఉండడం వల్ల ఏమతుందంటే జీవించ. కాలం తగ్గిపోతుంది.
హ ఆటోమేటిక్ గా.
హ ఇప్పుడు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉండంగానే. శుక్రబాలన్నాస వే వేర గైనిక్ ఇష్యూస్ క్యాన్. సరూ ఇవేవో ఉన్నాయి కదా.
ఉ.
వాటిల వల్లన కూడా కనబడకుండా చనిపోతున్నారు చాలా మంది.
అసలు ఫోర్త్ స్టేజ్ లో తెలుస్తుందింట కొంత మంది మనిషి అంత బాగానే ఉంటున్నాడు ఫోర్త్ స్టేజ్ ఇంక రెండు నెలలో. చనిపోతాడ అనగా తెలుస్తుందంట ఆ రోగం.
అంటే టే. మా ఫ్రెండ్ హస్బెండ్ ఇట్లా చెప్పాను కదా ఒక నైన్ మన్స్ బ్యాక్. ఒక బెండు వాళ్ళ బెండు కూడా మావెన్టిటా వస్తదా. యాక్చువల్గా తను జ్వరం వచ్చిందని జాయిన్ అయ్యాడంట.
హ.
జ్వరం వచ్చిందని అన్ని ఎంజో గ్రామ్ అన్ని చేస్. అయితే ఏంటి ఇట్లో హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి కదా అని అన్నారంట. తల అసలు ఒక జరం కూడా ఉండదండి చాలా లావిష్ లైఫ్ అంట.
హ.
కానీ ఉంది ఆల్కహాలిక్ ఉంది ఫుల్ ఫుడ్ గాని అన్ని గాని మంచి ఎంజాయ్. కానీ. ఆయనకు ఒక ఫీవర్ అనేది లేదు ఎప్పుడైతే తనకి ఉంది. ఇంక బ్లాక్ అయిపోయినా సర్జరీ చెయాలి అని. నీ లోపల తనకి డల్ అయిపోయాడు.
ఉ.
అయ స్కూల్ కు వచ్చేసింది మూడో రోజు.
ఇంక అంతే ఒకేసారి వచ్చింది ఆయనకి ఒకేసారి తెలుసుకోవడం లేట్ అయిపోయింది.
ఆయనకు ఉన్నయ్ అని బయటపడిందొ. ఆ బ్లాకేజ్ ఉన్నాయి కదా ఇట్లా ఆల్కహాల్ ఇక్ అలవాటు ఉన్నా అంటే ఒకేషనల్లీ ఉంది అ. లోకేశ్వరి లేరా అసలు ఒక మనిషికోక్. ఆరోగ్యం అనేది లేదు అనారోగ్యం అనేది లేదు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి కదా.
ఆ అప్పటి వరకు బానే ఉన్నాడు బయటికి ఒక్. కేైసార్ నెట్టేసేయండి బ్లాస్ట్.
జ్వరం తగులుతుంది తగ్గట్లేదు నీరసంగా ఉంది కొంచెం అన్ ఈజీగా ఉందం. మామూలుగా వెళ్ళాడంట తను ఒక్కడే టెస్టులుకి
గు
తీర వెళ్ళిపోతే అది తెలిసిపోయింది మూడో రోజు వెంటనే ఆల్రెడీ స్ట్రోక్ వచ్చేసిం
పోనీలే పాపం బతికినంతకాలం ఏ రోగం లే అంతవరకు
ఆ నిద్రలోనే కదా కానీ ఏందంటే ఏమంటారు కొంచెం అంటే డిపెండెంట్ పేరెంట్స్ డిపెండెంట్స్ కదా కొంతమంది ఫ్యామిలీకి ఇబ్బంది కదా సడన్లీ అంటే
ప్లానింగ్ లే
ఉ ప్లానింగ్ అనేది ఇల్లు వాటిలు ఉన్నంత మాత్రం పోదు కదా మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవున లైవ్లీ హుడ్ కి ఇబ్బంది అవుతుంది కదా సడన్లీ అంటే అ
ఇప్పుడు అందుకే ఇవి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు లైఫ్ షాప్ టైం కద అందరకి ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోమ్మనే వాళ్ళు అందరు చెప్తున్నారు అలాగే
అవును ఇన్సూరెన్స్ లో కూడ ఒకటే ఎల్ఐసి అనేది బెస్ట్ ఇంకా అన్ని కూడా ప్రైవేట్వే
అంటే ఇక ఎవరి చేతుల్లో ఉండదు ఎప్పుడు పోతది ఎప్పుడు వస్తాది అనేది ఇంకా సేఫ్ సైడ్ తీసుకొని ఉండటం బెటర్ ఇగ
అవును ఎంత అన్ని రెడీగా చేసి పెట్టుకుంటేనే మంచిది ఈ రోజుల్లో ఏది మన చేతుల్లో ఉండవ్
ఉ అవును
సరే మరి బాయ్
బాయ్